హలో
ఆ అక్క
ఆ చెప్పురా
ఏం చేస్తున్నావ్ ఫుల్ బిజీ అయినట్టున్నావ్
ఆ ఏం చేస్తలే పండుకున్న ఇప్పుడే చుట్టాలొచ్చిరు పోలే మా అక్క వచ్చినప్పటి నుంచి ఉన్నది ఇగ ఊరు పోలే అట్టనే ఉంది మా పెద్దమ్మ వాళ్ళు
అవునా
మ్మ్
మీ అక్క ఎప్పుడొచ్చింది
మా అక్క ట్యూస్డే
ఓ అవునా తిన్నవా మరి
తిన్నాం మీరు తిన్నార
ఆ తిన్నాం ఏంటి స్పెషల్ ఈరోజు
చికెన్ మటన్
హ్మ్ ఉండు
మ్మ్ ఏ
మాది రోజు చికెన్
ఏం చేస్సున్నావ్ నువ్వు
ఏముంది ఏం లేదు యూట్యూబ్ చూస్తున్నా నువ్వు
నేను రీల్స్ చూస్తున్నా మా అక్క నేను కలిసి చూస్తున్నా
ఓ అవునా మీ అక్క ఏం చేస్తుంది
నాకు మా చిన్న ఒక పాప ఉంది ఆ పాపతో కలిసి చేస్తుంది రీల్స్
ఓ అవునా
మ్మ్
ఇంకేంటమ్మా సంగతులు
చెప్పాలి నువ్వే
సినిమాలు చూసినవా పెద్ది
చూళ్ళే నువ్వు చూసినవా
చూడలేదు చూలే ఇంకా రా మూవీ రూల్స్ లోకి రాలే
ఆహా
ఉమ్.
మా అక్క జూషిందనుకో.
ఆ.
నా అక్క జుషిదంట.
అవునా థియేటరల్లా నా.
ఆ లేదు. ఫోన్ళ్ల ల్యాష్.
ఆహా ఆయన ఇప్పుడు, క్లారిటీగా రాదుగా.
ఆహా.
ఇత్త అని జెప్తా అత్తరు చర్వాత.
ఉమ్ మంచిగుందా, మరి.
ఏమో నేన్ అరగలే ఇక మేము జెద్దామని సప్రెట్ంది.
ఉహు అంతే మంచి ఉందంటారు కొంతమంది, ఏం మంచిగా లేదుంటారు.
బాగుందంట నిన్న మాన్ మన ఊర్లో మార్కెట్లో ఎట్లాడుకుంట అన్నారు.
అవును మంచినే ఉందంట, లాస్ట్ బాగుందంట.
చూడసలే స్. ఇంకా.
ఏం జెస్తుర్రు మామ్మీ వాళ్ళు గుడా.
మమ్మీ సారే ఓయ్యానికి. మా మరదది పెళ్ళి ఉంది ఊర్లా.
ఆ.
ఆమె సారే వొయినట్టు ఉంది మా మరదల్దీ మ్యారేజి ఉంది.
మరి నువ్వు వోలె.
మనం బోయి వచ్చేసినాం ఒక గంట సేపూండి. నేను మా అక్క వొచ్చేసీనం. ఉండబుద్దాయల ఆడ మొఫెది.
మర్దలి పెళ్లి వెట్టుకొనీ, హవా ఉండాలి గానీ.
ఏ గ సారేం బోస్. తో గా అల్దికి అమె అనంది గడికి ఎట్టు పోతందని. మళ్ళీ సాయంత్రం వొస్తాం అని చెప్పి వచ్చేసిన.
దగ్గరనేనా.
దగ్గరనే ఊర్లనే ఊర్ల మ్యారేజ్ అది.
ఓ అవును అట్లయితే పోయి రావచ్చులే. ఆ ఓకే ఓకే. ఊహు.
ట్వంటీ ఫోర్ కి మ్యారేజు. ట్వంట టూ కీ అల్దీ అంట ఆ.
ఆహా.
ఆ రోజు ఉంటారు నిమా ఇగా.
సార్ ఎట్లా వొస్తారు ఇప్పుడు మరి.
ఆ.
సారా అంటే బియ్యమేకా.
బియ్య గాదు గవ్వి. మూడుకులేసింర్రు దొడ్డు మూడుకులు.
అవును.
ఇట్లా చేయితోటి యేస్తాయి.
మురుకులు అవును.
ఆ గది సారా అంటాం మేము.
అంటే ఇప్పుడు ప్రిపేర్ జెయడానికి పోతుర్రా
ఆ పొయనీకి పొయురు సార పొయి నీకి పొయిరు
పాహింది
మమ్మల్ని గుడ పిలిషింది మాకు రాదుగాని జస్ట్ వాల్ ఇంట్లో బొయి వెయిట్ చేస కూసోని తన తోటి మాట్లాడి మామా నేను మాఅక్క వచ్చేచ్చను
అంటే ఇప్పుడు వడి నింపుతర లేదంటే అవి ప్రిపేర్ చేయని
ఆ జస్ ప్రిపేర్ చైనికి
ఓకే
హ్మ్
దాన్ని సార అంటారా
ఆ మూడు సాలొచ్చింది అత్తమ్మింటికి
ఓ అవునా
పోవద్దు అనుకున్నాం గానీ అన్నిసార్లు వచ్చిండా అని ఎచ్చ్కుపొయిన్ అమ్మా నువింకరా మా అన్న టట్టిర్న్ బొయ్ టట్టిర్న్ బొయ్ వచ్చిండు మా డాడీ బొయిండు మళ్ళ
అవునా మీ సైడ్ వర్షం వచ్చిందా
వచ్చింది నార్మల్గా అంత ఎక్కువ బెటలే గాలొస్తుంది సల్లగుంది మళ్ళా
ఓయమ్మ మ నిన్నయితే కుండ పోత వర్షం
అవునంట మా అన్ని సైడ్ వచ్చింది మా మా ఊరు పక్కన ఊర్లో కూడా అధేందండి పోవలెదు
అవునా
ఆ అదే షాపీవో నిన్న
మా సైడ్ మాత్రం ఫుల్లు కొటింది
మ్మ్
మ్మ్
శాంతక్ ఏష్నవ్
వతిరుల్లవ ఫేమస్ అయిందా సాంగ్
ఆ మాయా జూస్తుండాక్క మేమ్ జేష్ణ డ్యాన్స్ చూసి
ఓ అవునా నేను గుడా ఒక రొండు రోలల్లో క్రియేట్ చేసుకోవాలి అకౌం
ఆ
ఇప్పుడు మాకు ఎండ కొడుతుంది మల్ళీ ఉభ్బరిస్తుంది మల్ళా పడుతుదేమో వర్షం
ఇ మాకు సల్లగనే ఉంటుంది అని వానొస్తలేదు
ఊహు
ఉ
దున్నచ్చ్ రాకు మరి
ఏంటిది
దున్నిచ్చిర పొలాలు
ఆ దున్ గవ్వే ఇప్పుడయితున్నయి మీ సైడ్ వేసై వచ్చు ఆల్రెడ్ తుక్కాలు
లేదు లేదు మా సైడ్ ఇత్తులు బెడతరు మా సైడ
అరే అరే అబ్లి గదా మీ మా సైడు ఇప్పుడు బుడ్దకి మొత్తం బుడ్దల్నే ఇగ మొత్తం బోతుర్రు
ఇప్పుడు మాది అంటారు అదే ఇత్తులు పెట్టిర్రు
ఆ
ఉ గైమూలుకు ఎత్తిన తర్వాత గడ్డి పడితే అప్పుడు
ఆహా
ఇంకా అందరది అయిపోలే కొంతమంది ఏ ఇంకా కొన్ని ఇంకా చాలా మంది పెట్టాలి
ఇ హింజా ఇం
ఇంకేం ఉంది అక్క
అ
నువ్వే చెప్పాలి ఏవన్న ఉంటే చెప్పు
ఈ ఎందు లేదు ఇది వక్కరా అయితుంది కావడి
ఆ నిజంగా
నాకు జాబ్ వస్తే నాకు కూడా మా అక్క అండ్ల చూస్తా అన్నది
ఓ అవునా మరి అవి ఒక జాబ్ జేయ అన్నాడుగా
లొకేషన్ చెప్పలేరు మా అక్క కు ఇంకా ఆమెకి చెప్పుతే ఇగ మనకు కూడ సేట్ ఇగ
ఏస్కోయిగా ఇంగ నువ్వు ఏం చేయ వట్టుతుంది గా ఇగ
క మేనేజర్ లెక్కనే పోతది ఇంటర్వ్యూ కూడా ఆడే తీసుకుంటది
ఏయ్ ఇంగ వేసుకో ఇక నీకు డోకానే లేదు
అదే ఊసిన అందుకే అయి కొన్ని రోజులు జేయని మా అంటే ఇంకా వారం
ఆహో ఇన్ పడుతుంది ఇన్ పడుతుంది
అ
ఏమో పట్ రాదు ఎంత మరి సాలరీ
ఇంకేం తినలేదు ఈనయి మా అక్క అయితే అదే జాబు కాకపోతే ఇషివ్ చేసుకున్నాయా
అయ్యో ఉంటది కదా ఇట్లా స్టార్టింగ్ ఉంటే
మా అక్కనే ఇటీన్ అన్నది మరి
ఇగ ఎంది సెట్
సుద్దమ్
ఇక ను ఇది అటు కానీ లేద నికి ఇగా
ఆ
ఏం చేయాలి ఏం వర్క్ అక్క
ఏ నాకు ఇంకేం చెప్పాలే ఆమె ఆమె వచ్చే దాక నాది క్లారిటీ లేదు బో
ఉ సిస్టమ్ ఇగా
తతి ఆ సిష్టమే
ఆహా
ఆ ఏమో ఇగ ఆమె తిని ఉక్ అది ఏంది మే దొరికింది ఉంటారు కదా
అవును
అట్లా అన్నది
అవునా
ఆ
నీరు నార్మల్ కాల్ కలవదు అనుకుంటాగా
కలుస్తాది బ్యాలెన్సు అయిపోయి వైఫై వాడుతున్నా వేపించుకుట్లే నినే
మీరు నార్మల్ కాల్ కాలువట్లేదు నేను చూసినా
అదే సరు సరే వస్తుంది కదా
బ్యాలెన్స్ అయిపోయిందని వస్తది
ఆ బ్యాలెన్స్ అయిపోయిందాంట్ల అందుకే కలుస్తలె. రొండు రోజులు కలిస్తే అంతే అయిపోయినంక. మళ్ళ కల్వదిగ.
నీది ఎయిర్టెల్ ఆ
ఎయిర్టెలె.
మ్హు ఎయిర్టెల్ అంతే లే. జియో అయితే కలుస్తది.
ఆ
మ్
ఏ ఎట్లాగో వైఫై ఉంది కదా! అని నేను ఏపిచ్చికింటి. అ ఆ ఇంక నాకేం పని కూడా లేదు. మ్ ఆ
సోయమ్మ తక్కువలేద్ అక్క.
త్రీ నైన్టీ నైన్ ఏపిచ్చుకుంటే కానీ
ఎంత వాడుతావ్ నువ్వు జీవో నెట్టు?
నేనా
ఆ
అంటే నేను ఇంటికాడుంటే తక్కువేసుకున్తా. అప్పుడున్నదాకా మక్ క్క దగ్గర ఉన్నగా, అప్పుడు త్రీ త్రీ ఫిఫ్టీ.
ఊన
మ్
నేను మ్యాక్స్ వన్ జి వన్ పాయింట్ ఫైవ్ అయినా ఓకే. నాకు వన్ పాయింట్ ఫైవ్ ఎ ఎక్కువ నేనయితే కానీ ఇప్పుడు టూ జీబి అయితుంది. వన్ పాయింట్ ఫైవ్ది చూపిస్త లేదు.
పిస్
మస్తు రేట్ ఉందక్క ఈ సారి అయి నే ఈ మంత్ అయితే.
అవును. సరేన మల్లె
మ్ సరే అక్క.
మ్